గుడ్ మార్నింగ్ మేడం బాగున్నారా
ఆ బాగున్నాం మీరు బాన్నారా
ఆ బాగున్నాన్ మేడమ్
ఏం చేస్తాళ్లు
లేబిలా ఎలాం బయ టికి
అవునా బ్రేక్ఫాస్ట్ అయిందా మరి
అయిపోయింది మేడమ్ ఇవాళ
ఆహా ఆ అయిందండి
ఏం చేసారు మేడం నేను పాస్తా తీనేసారు పాస్త
అవునా మేము ఈరోజు చపాతి తిన్నాం ఆ
చపాతీతోనీ ఏం కర్రీ చేశారు మేడం
చెపతంటేండి నార్మల్గా ఆఫ్టర్నూన్ కి యూజ్ అయిది కదా అనేసి టమాటా ఉన్నూ ఆలు చేసిళ్ళు
అవునా ఉహు
మీరి ఇంకా ఆఫ్టర్నూన్ కి ఏం కర్రీ
మేడమ్ నాకు చిన్న ఒకటి ఫంక్షన్ ఉన్నది మేబీ ఇంటిక్కడ
ఆహా
ఆ ఫంక్షన్ కి వెళ్ళేది ఉంది
అవునే ఇంకా ఫంక్షన్ కు వెళ్ళి మంచిగా మటను
ఏ లేదు మేడమ్ ఓన్లీ వెజ్ మొత్తానికి వాళ్ళు వెజ్ ఆ వాళ్ళు వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్
ఆహా వెజిటేరియన్ అయితే నాన్ వెజ్ ఉండరా
వండరు వండరు వాళ్లు
ఉం అదేంటి మా సైడ్ అయితే ఏమైన్నా ఫంక్షన్స్ ఉన్నాయి అనుకో వాళ్ళ వెజిటేరియన్ అయినా కూడా వచ్చే వాళ్ళకి కోసం నాన్ వెజ్ అట్లా వండుతారు
అంటే అది మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ డెత్ అయింది మ నాకు ఫిఫ్త్ తటి ఇవ్వటికి అయితే వాళ్ళ ఇంట్లా వాళ్ళ మమ్మీ వాళ్ళ పిల్లగాళ్ళ అందరు తింటరు
ఉహు
ఆ అంకుల్ చనిపోయినా అంకుల్ మొత్తం ప్యూర్ వెజ్ ఐనా కోడి గుడ్డు తినడు ఏం తినడు
అవునా అట్ల కూడా ఉంటారా
మొత్తానికి ప్యూర్ వెజ్ కాబట్టి ఆయన గురించి వీళ్ళు మళ్ళ వెజ్ ఏ నివెద చేస్తున్నారమ్మ
ఆహా అవును అటువంటి వాటిలలో అట్లనే చేస్తారు
ఊ ఇగ అంకుల్ మొత్తం వెజ్ ఉండే కాబట్టి ఇగ చివరి చివరి ప్రోగ్రాం కూడా వెజ్ ఏ చేయాలన్నట్టు
ఆ ఆ అంటే వాళ్ళు బ్రహ్మాన్సా అట్లనా
లేదు ఎ ల్లిండు జై భీమొల్లు వాళ్ళు జైభీమ్ జైభీమ్
అంటే
వీళ్ళు అంబేడ్కర్
ఆహ వాళ్ళా ఓకే ఓకే
ఊ
ఆహ
వాళ్ళు ఇంకా చెప్పండి మేడమ్ ఈరోజు వెదర్ ఎలా ఉంది మరి
ఆ వెదర్ ఈ రోజు కొంచెం కూల్గనే ఉందండి. మీ సైడ్?
మా సైడ్ కూడా కూల్ వుంది మార్నింగ్ మార్నింగ్ వర్షం పడ్డది మొత్తానికి
అవునా నిన్న పడలేదా
నిన్న నైట్ నైట్ నుండి మొదలైంది ఆల్రెడీ ఆల్రెడీ మీకు చెప్పాను కద సాయంత్రం వర్షం పడుతుందని అప్పటి నుండి మొదలయ్యి వర్షం నైట్ మొత్తం ఉండే ఇట్లనే
ఆహా మాకు నైట్ పడ్లేదండి వర్షం ఆ నైటు ఆ నైటు పడ్డది వన్కి వన్కి ఏమో పడ్డది ఒక వన్ అవర్ అట్ల పడింది అంతే
అవునా నైట్ ఇగ మీక్ తుప్పుడు తుప్పుడు తుప్పుడు తుప్పుడు తుప్పుడు పడతానే ఉన్నదిగ నైట్
ఉహు
అంత స్పీడ్ కూడ రాలే అంత తక్కువ కూడా రాలే మేడమ్
అవునా ఈ మధ్యలో మీరు ఏమన్న టూర్స్కు అట్ల ఏమన్న ఎల్లిల్లా?
మొన్ననే వెళ్ళి వచ్చాను మేడమ్
అవునా ఎక్కడికెళ్ళిళ్ళు
మొన్ననా అటే నెల్లూరు వెళ్ళి వచ్చాను
ఆహా నెల్లూరు అది అల్లా దేవుడిది ఉంటది కదా అక్కడికా
అవును మేడమ్ అటు వెళ్ళి వచ్చాను
ఇంకా మీ ఫేవరెట్ టూర్ కెళ్ళే ప్లేసెస్ ఏమన్న ఉన్నయా అంటే బాగా నచ్చే ప్లేసెస్
ఉమ్ ఇగ బీచ్లు ఉన్నకాడ పోతేనే టైంపాస్ అనిపిస్తది మేడం ఎంజాయ్మెంట్ ఉంటది ఎంజాయ్ చేసినట్టు ఉంటది
అవును అదైనా ఫ్రెండ్స్ తో వెళ్తేనే బాగు
బాగుంటది ఆ ఎంజాయ్మెంట్ ఉంటది అవును ఫ్రెండ్స్ తో అయితేనే కద మేడమ్ ఎన్నైనా ఎంజాయ్ చేయచ్చు ఏమన్న చేయచ్చు
అవును అదయినా ఫ్రెండ్స్ మళ్ళ ఇద్దరు ముగ్గురు అయితే అంత బాగోదు చాలా మంది అయితే
ఏ ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయినా మంచిగుంటది మేడమ్ ఫైవ్ మెంబర్స్ ఎళ్లిన కానీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయినా కానీ ఎంజాయ్ చేయొచ్చు ఉండాలి కదా ఒకళ్ళు దాంట్లో కూడా కొంచంమంది ఉంటరు కొంతమంది సైలెంట్ ఉండేటోడు ఇద్దరు ఉన్నా కానీ ముగ్గురు కొంచెం ఉండాలిగా పురుగులు అసంటోళ్లు ఉంటనే టైమ్ పాస్
అవును కొంచెం అల్లరి చేయడానికి మరి ఎట్ల ఎప్పుడన్న గోవా అట్ల ఏమన్న వెళ్ళిల్లా
లేదు మేడమ్ వెళ్ళాలి అది వెళ్ళాలి అని ఉన్నది ఈ మధ్యలనే వెళ్దాం అనుకున్నాం కాని వెళ్ళలేదు కొంచం మా ఫ్రెండ్కు మ్యారేజ్ అయింది కాబట్టిగ వానివల్ల కాన్ సలైంది సడన్లీ
అవునా అంటే వాటర్ ఫాల్స్ అట్ల ఉంటాయి గా వాటర్ ఫాల్స్ గిట్లా ఏం ఎల్లలే
ఆ వెళ్ళాం మేడమ్ మా దిక్కు కూడ వాటర్ ఫాల్స్ ఉన్నయి మేడమ్ మాదిక్కు కూడ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నయి మేడమ్
అంటే ఏం ఉన్నయి అంటున్నా అంటే ఫేమస్యి
వాటర్ క్వాలిటీ చాలా బాగుంది ఇప్పుడు వర్షం పడుతుందిగా
ఆ అంటే వాటి పేర్లు ఏమన్న
ఆ మేడమ్ ఉల్లిపిట్ట అని ఉన్నది ఒకటి ఉల్లిపిట్ట
ఉల్లి కుండ నా
ఉల్లిపీట్టా
ఉల్లి పిట్టనా
ఆ ఉళ్లి పిట్టా
అవునా ఫస్ట్ టైమ్ వింటున్నా అది
ఆ ఉల్లిపిట్ట ఉన్నది కుంటాల ఉన్నది కుంటాల జలపాతం విన్నారా మీరు
కుంతల జలపాతం అంటారు అదేనా
ఆ అదే అదే
అవునా విన్నా చాలా ఫేమస్ అవి అక్కడికి వలస పక్షులు వస్తయంట
ఉమ్ సంతులో గుండామే అని ఉన్నది వాటర్ ఫాల్ తిర్యాని వాటర్ ఫాల్ ఉన్నది
చాలానే ఉన్నాయి మీ సైడ్ అయితే
అవును చాలా ఉన్నాయి మేడం
మా సైడ్ పెద్దగా ఏం లేవు అండి వెళ్లాలంటే ఆ లక్నవరం భీములపాదం
ఊ
ఊ ఇంక అంతే ఇంక
మీ దగ్గర పార్కులేక్కువున్నాయి కద మేడం వరంగల్
ఊ పార్క్ ఒక్కటే తెలుసాండీ నాకు అది ఏదో ఉంటాదిగా హన్మకొండ రోడ్ సైడ్ ఉంటది ఆ ఒక్కటి ఆ ఒ ఒక్క దానికైతే ఎళ్లిన
ఊ ఉహు
ఇంకయితే ఇంకే ఇంక పెద్దగా బీచ్ లు వాటనిటికైతే ఏం ఎల్లలే
బాగుందా మేడం హన్మగొండ బీచ్ అక్కడ అది పార్క్
ఆ మేము వెళ్ళినప్పుడయితే బానే ఉందండి అంటే అప్పుడు కొంచెం మేము ఎండలు స్టార్ట్ అయి తాయి కదా సంక్రాంతి ఫెస్టివల్స్ కి ఫెస్టివల్ అప్ అప్పుడింగ వస్తారు కదా అందరు సిస్టర్స్ హాస్టల్ లో ఉన్న వాళ్ళు అందరు ఇంటికోస్ సరే ఇంక అందరం కలిసి ఏళ్ళినాం ఏళ్ళినప్పుడు పర్లేదు చూడే చూసే వాటిని బానే చూసినాం దగ్గర నుంచి మంచిగా క్లియర్ గా కనిపించినాయన్నమాట జంతువులైనా జింకలు అవన్నీ మళ్ళా టైగర్
టైగర్ ఉందా మనం
ఆ మేమేళ్ళినప్పుడుంది
ఎక్కడిది జూపార్క్ ఆ
ఆ జూ పార్క్ అవునవును అంటే నార్ నార్మల్ గా జే ఏమనుకుంటున్నారు మీరు ఓపెన్ ప్లేస్ అనుకున్నరా
లేదు లే లేదు జూ పార్క్ నేను కూడా వచ్చాను నేను కూడా చూశాను తిరిగాను అయితే టైగర్ లేకుండా ఎల్లా
అవును మేము ఏళ్ళినప్పుడు ఉంది టైగర్ కాకపోతే లయన్ లేదప్పుడు
అవునా
బానే ఉండే ఇంకిప్పుడు ఏళ్ళలేదు ఇంకా చాండేస్ అయితుంది మేము ఏల్లి కూడా ఆ
టికెట్ ఎంత ఉంది మేడం ఇప్పుడు ప్రస్తుతానికది
ఇప్పుడు తేలిదండి నాకు
ఊ లేదు మీరు ఏళ్ళినప్పుడు ఎంత ఉండే టికెట్
మేమేళ్ళినప్పుడు సిక్స్టీ నో ఏమో ఉండే అంతే
ఊ సిక్స్టీ
ఆ మీరేళ్ళినప్పుడేంతుండే
ఫార్టీ రూపీస్ ఏమో ఉన్నాయ్
అవునా ఇప్పుడు పెరగొచ్చండి ఎందుకంటే చానా వరకు డెవలప్ అయినయ్యి కదా
అవునవును
ఆ సర్కిల్ లో మళ్ళీ కొంతమందికి ఇప్పుడు మా ఏరియాకి సంబంధించిన వాళ్ళకి కూడా అక్కడ జాబ్ ఫెసిలిటీస్ వచ్చినయంట
ఊ
ఊ మళ్ళీ వర్క్ చేసే వాళ్ళకు బస్ వస్తదంట ఆ బస్సు లో ఏళ్ళాలంట వాళ్ళు
ఉహు
ఊ సో బానే అన్ని బానే అప్పుడు అంటే వాళ్ళకి ఇచ్చిళ్ళు కాబట్టి ఇంక టికెట్ ప్రైజ్ పెరిగినట్టుంది
అవునవును నువ్వా ఇక ఏదైనా మాట్ టికెట్ మీదనే వాళ్ళ కదా మేడం
ఊ అవునూ
సాలరీస్ అనేటీ ఇంకా అక్కడ ఉన్న జంతువులకు ఫుడ్ అనేటి కూడా
ఊ మెయిన్టెనెన్స్ ఇట్లా అంతా
చేచే ఉంటదా
అవునూ
దానికి ఒక టూ త్రీ అవర్స్ మంచిగా అనిపిస్తది మేడం
ఆ బాగుంటది అంటే చుట్టూ తిరుగుతా ఉంటయ్ ఒక సైడ్ ఓపెన్ ప్లేస్ ఉందండి కానీ అటు సైడ్ అలో లేదంట
అవునా
ఆ ఇంకా అట్ సైడ్ వెళ్తే ఇంకా అదో ఒక దూరం ఒక గుట్ట కనిపిస్తది కదా అంటే చిన్ మరీ పెద్దది కాదు చిన్న చిన్నది
ఊహు
సైడు అలో లేదంట
వచ్చేసినం మనము
ఊ మి మామతో తెప్పిచ్చుకున్న
మీ సైడ్ ఉన్న వాటికి అలో ఉంటదా
ఊ ఆ సరికి అంత పెద్ద పార్క్ అంతా ఏం లేదు మేడమ్ ఓన్లీ జస్ట్ పార్క్ ఉంటే చెట్లే ఉంటయ్ అంత
ఆ అంటే పార్క్ కాదు కదా ఇప్పుడూ వాటర్ ఫాల్స్ అన్నారు కదా వాటర్ ఫాల్స్ కి అలో ఉంటదా
ఆ ఉంటది ఉంటది మేడమ్ టికెట్టు ఉంటది పోవాలి చూసి రావాలి
అంటే చూసి రావడమే అంటే కొంతమంది ఉంటరు కదా అంటే ఈ వాటర్ ఎక్కడ నుండి వస్తయా అని ఆ వాటర్ను పట్టుకొ కొన్ని పోతా ఉంటరు కదా అట్లుండదా
ఎక్కడ నుండి వస్సా ఉంటయ్ చూడు అట్ట అంతా పైకి ఎక్కనియరు అటు మొత్తం చెట్లు ఉంటయ్ చెట్ల మధ్యలేకి వెళ్ళి వచ్చి పడతా ఉంటయ్ ఊ ఊ
మా సైడు ఉంటుండు ఒకసారీ వెళ్ళినాం భీముని పాదం వెళ్ళినప్పుడూ పైకి ఎక్కేసి అంటే ఈరోజు కొంతమంది వెళ్తా ఉన్నరు పైకి సర్లే ఒక వన్ అవరే కదా వెళ్దాం అనేసి వెళ్ళినాం కానీ ఇంగా వాటర్ ఎక్కడి వరకు వస్తున్నాయా నిమ్మలంగా వెళ్దాం వెళ్దాం అనుకున్నాం ఇంగొకర్రము ఇద్దరము చిన్నగా ఎవరు చూడనప్పుడు అక్కడ ఆఫీసర్స్ ఉంటరు కదా ఆర్మీ ఆఫీసర్ వాళ్ళు ఒక సెక్యూరిటీ ఇక వాళ్ళు చూన్నప్పుడూ నిమ్మ లంగ మేము ఒక ఇద్దరు ముగ్గరం వెళ్ళినాం అన్నమాట ఒక్క చాన లాంగ్ వరకు కెళ్ళినం ఇంగ వాళ్ళకి ఎట్ల తెలిసిందో ఏమో వచ్చిల్ వెనకాల వచ్చి అట్ల వెళ్ళొద్దు మేడం కొంచెం డేంజర్ ఉంటదీ ఆ కాకపోతే చెప్పేసి వెళ్ళాలి దీ అలో ఉన్నంత వరకు మేము తీసుకెళ్తాము మాతో పాటు కానీ మీరు ఓన్గా వెళ్ళొద్దు అని అన్నారు
ఊ నవునవును
ఊ ఇంక సరేలే అనేసి కొంచెం దూరం వరకు వచ్చిళ్ళు మాతో పాటి ఇంక ఇక్కడి వరక్ కే లాస్టు ఇంక ముందుకు వెళ్ళడానికి ఉండదు అలో ఆ మళ్ళీ ఎనిక్కి రాండి అనేసి ఇంక మళ్ళీ ఎనిక్కి తీసుకొచ్చిళ్ళు లోనికెల్తున్ డ్యాం చాన బాగుంది అసలు వాటరు ఎక్కడ నుండి వస్తున్నయో కూడ తెలవదు
ఇల్ల ఇదిగా ఇగ గుట్టల మీదికెళ్ళి అటు నుండి అటు పై నుండి పడి వర్షం పైనుండి కిందికి వచ్చే సరికి అలా మనకు వాటర్ఫాల్ గా కనపడతది మొత్తానికి.
మళ్ళీ అటునుండి చూస్తే కొండ అది మనుషులు కనబడ తున్నారు ఉ అంటే ఊరు అనుకుంటా ఇల్లులు కనబడుతాన్నాయి. ఇక వాటర్ ఎక్కడినుండి వత్తాన్నాయో అనుకున్నాం. ఊ మళ్ళీ సమ్మర్ లో కూడా వస్తాయి కదా! తెలుసుకోవల్లని ఉంటది కదా, ఎక్కడ నుండి వత్తాన్నాయి ఈ వాట్ ఏదో సమ్మర్ లవ్
ఆ ఇక సమ్మర్ ల కొన్ని కాడ అయితే ఎండాకాలం అయి వాటర్ రావు ఏమి రావు వర్షాలు పడ తినవ్ స్టార్ట్ అయితయి మ్
ఓకే అండి మరి థ్యాంక్ యూ మాట్లాడినందుకు
థ్యాంక్ యూ మేడం చాన బాగా మాట్లాడారు మీరు చాలా విలువైన టైం నాకు ఇచ్చినందుకు థాంక్యూ మేడం
ఓకె